హలో
హలో
నిద్రస్తుంది సల్ల కూలర్ ఏసుకున్న
ఆ మేం కూడా కూలర్ పెట్టుకోలే మాకు బయటనే గాలి ఫుల్ అత్తంది కూర్చుంటే
స్స్ అబ్బా సల్లగస్తుంది ఇగా నిద్ర అస్తుంది ఇట్లా మజ్జిగ దాగి
కోమా
ఉ
నువ్ బంటే కోమాన
అంతే ఐదిటి దాకా
కోమనే
అంతే ఎవ్వరు లేపరు ఫోన్ గూడ సైలెంటే ఎవరన్న జేయని ఫోను మారి నాలుగున్నర మినిమం ఐదు గాకున్నా నాల్గున్నర దాకా ఇగ మెల్క అదే అత్తది మెల్కువ లేస్తా అమ్మా ఇగా జొన్నలు పట్టిచ్చుక రావాలి ఏమయితదో మరి
తినావి తినుండ్రి ఏం గాదు తిను ఇంకా
ఏంటియో ఉ హలో
చెప్పు
ఏం దిన్మంటన్నవ్
ఇంకా జెప్పు అన్నా వీళ్ళ పేళాలు దింటాండ్రు పిల్లలు ఎయ్
ఆ
ఆ
ఇ బా ఇంకా మూమెంట్స్ తెలుస్తలేవబ్బా
అవునా
నీకు ఎన్ని నీళ్ళల్లా తెలిసినయ్
తెలిసినయి ఫై ఐ ఇగ ఫై తర్వాతనే కొంచెం కొంచెం స్టార్ట్ అయినాయిగా
అయితే ఏర్పడుతనన్న ఏర్పడతలేవు
ఆ అవును తెలుత్తాయి ఇంకొక్క పదిహేను రోజులు ఉ ఒక్క పదిహేను రోజులు అయితే
ఉ శ్రావ్యక్కది ఒకే అయిందా
ఇంకేం డెల్వదు ఆళ్ళు ఒకే అన్నారంట
ఆ
హ్మ్
ఆయనేం చెత్తడు.
సి ఏ అంట
చాటేడ్ అకౌంటా
మంచిది
మంచిగనే వచ్చింది సంబంధం
ఆ
జాబ
అది గవర్నమెంటయితే కాదనుకుంటా ప్రైవేటే కావచ్చు.
మర్ గవర్నమెం
గవర్నమెంటే అనుకుంట ఏమో తెలియదు అది జీతం బాగానే ఉంటది కదా చార్టెడ్ అకౌంట్కిి
మ్
ఆ
తెలవదు నాకు
ఆ
ఓకే అయితే తెలిసేది కాని
ఇంకా కాలేదు.
హ
ఇంకేంటి ఇంగ చెప్పు ఆ
అల్లుడా పన్లు పెట్టుకున్నాడ లేదా పన్లు పన్లు
లేదు పెట్టిచ్చుకోలే
పెట్టిచ్చుకోడా
ఇగ పెట్టిచ్చుకోడు ఇంకేం పెట్టిచ్చుకుంట
ఏ అయ్యో పాపం. పెట్టిచ్చుకుంటే మంచిగ తినచ్చు కదా ఏదైనా
అవును.
ఆ యాభై వేలు అరవై వేలు అయితే అంద్
మ్ ఎవరు ఎవరు పెట్టిచ్చుకున్నరు ఆ ఎవరు
నా పెల్లప్పుడు పెట్టించుకున్నడు మ
ఎన్ని
ఆ దవడ పండ్లన్ని పెట్టించుకున్నాడు. ముంగటివి పెట్టించుకున్నాడు. ఆ ఎన్నో ఆ ఐదో ఆరో మరి ముంగటి పన్ను కనపడ్లే నీకు దౌడ పల్లన్ని ఉష్
అస్తందునుకున్నాం.
దౌడపల్ళు ఉషిపోయింది. ముంగటి పన్నేమో
ఆ
కిందయితే అదేదో కొరకంగ ఇంకొంచెం ఇరిగిందట ఆయన్తో పీక్ పిచ్చి ఇంకోటి పెట్టుకున్నాడు ఇగ నేనే ఒకసారి ఏదాన్నుకో ఎక్కిరిచ్చిన
స
ఓయి గది సీరియస్ గా తీసుకొని పట్టుకున్నాడు. నా బిడ్డనే నన్ను ఎకిరిచ్చింది. వేరే టో ళ్ళు ఎక్కిరియారా నన్ను. పోయి పెట్టించుకున్నాడు.
ఆహాహా!
ఏదో జోగ్గా అన్నా కావచ్చు కానీ, ఏమనిపించిందో ఒకటి.
పాపం తాత కూడా పెట్టిత్తె తినస్తుండేనే ఏమో బొక్కలు గిక్కలు.
మ్, బొక్కలు మొత్తం పోయినాయి. మా డాడీకిలేవు కదా మా డాడీకేడ ఉన్నాయి.
అవునా?
ఆ
పాపం పండ్లు ఉండాలరా ఏదోటి తినోత్తాది. పండ్లు లేకపోతే కష్టం. మా మామయ్య పీకించుకున్నాడు మొన్న.
అవునా!
పెట్టించుకుంటాడట. నెల రోజులు నానబెట్టి నానబెట్టి పోయిండు అ పండ్లు పీకించుకోవడానికి కూడా. మా తాతకు ఈ నిజాంబాద్ తాతకు అయితే పెద్ద సెట్ ట్టే పండ్ల సెట్టు. అది పెట్టకపోతే ఆయనకు మాటనే రాదు తెలుసా?
ఏంటి ట్యాప్లు బంద్ చేయవా? ఎందుకు? ఇపుడు దేనికి? ఇంకా.
ఎవరు బంద్ చేయాలి అన్నానా? చిన్నోడా హలో!
ఎంటిసంగతులు చెప్పు.
ఎవరు బంద్ చేయలే అక్కా?
అ హ హలో! అన్ననే బంద్ చేయడు గట్లనే పొద్దున దింపుతాడు రాత్రి దింపుతాడు.
అయ్యో! మనం ట్యాపులు కూడా లీక్ ఉంటే పైసలు వృధా వేస్ట్ అయితాయి తెలుసా?
మ్ ఈళ్లు ఎట్ల పోతే గట్ల
ఆ నీళ్ళతోనే డబ్బుట. ఎంత లిమిట్గా వాడితే అంత లిమిట్గా ఉంటాయి.
మ్ మంచి తుల్సి చెట్టుకి దళాలు ఉండ అే మొత్తం నింపేసిండు.
ఎవరు
ఈల్లే పిల్లలు.
పూజా చేసే చెట్టుకా?
పూజ చేసే చెట్టుదే మరి.
హ హహ్ హ హహ్ ఏం గాద్ పిల్లలకి ఏం తెలుసు. వాళ్ళకి ఏం తెలవదు కదా, నేను వెనుకకు పెట్టినా. తులసి చెట్టు ఎన కోటి ముంగోటోటి. ఏనక వేట్టిన షటుది, రోజు ఒక దళం తీసి కృష్ణుడికి వేడతా. ఎలాష్టమి. ఓన్లీ ఏకాదశి, ద్వాదశి రోజు తెంపద్దు? తులసమ్మ. తులస ఆకులు. ఎందుకంటే? తులసి కూడా ఏకాదశి వ్రతం వేస్తదట. హలో. హలో. హలో! ఇనపడుతుందా?
ఏక హలో.
హలో. తులసమ్మ, గూడా ఏకాదశి. టివ్, వ్రతం చేస్తదంట? అందుకే, ఎయిద. ద్వాదశి రోజు, తెంపదు అంటారు. ఏకాదశి తెల్లారి. ఇగా ఏకాదశి రోజు, కూడా తెంపా నేను.
తెంపద్దు అయితే! మె అయినా తెంపా ఎప్పుడు కాని.
జూ, పూజ చేసే తులసిద్ తెంపద్దు? వేరే చెట్టు ఇది.
తెంపద్దు? వేరేది ఉంది. వలయ అన్ని పెట్టాలి పెట్టుకోవాలి.
నే, అందుకే వేరే చెట్టు పెట్టుకున్నా. చిన్న చెట్టు తెచ్చిన ఇప్పుడు. పెద్దగ అయింది. నీకు ఫోటో. తో పంపిన కదా? కొసేప ఆడ కూసున్నట్టే. టే, మంచి ఆనపిస్తుది. ఇంట్లో కూడా పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్స్.
పెట్టినావా?
ఇంట్లో కూడా స్నేక్ ప్లాంట్ పెట్టినా? ఆ, ఇంకొకటి. లక్కీ ప్లాంట్ అలే ఇచ్చిపెట్టి, పోయిరు. అది, అది వెట్టుకున్న. స్నేక్ ప్లాంట్ కూడా, అలదే ఒక జేడ్ ఒకటి కొన్కొచ్చిన. అది కూడా లక్కీ ప్లాంట్. జేడ్ అంటారు జెడ్ అని.
మ్, జెడ్.
ఆ, అది కొన్కొచ్చిన. ఇరవై రూపాలో, ముప్పై రూపాలో. మస్త్ చీప్.
అంతేనా?
ఆ, ఏ మొన్నా ముప్పై రూప్. తపాలకి మొగ్గ లేని, గులాబ్ చెట్టు ఇస్తా అన్నాడు.
ఇగ అన్న, ఎక్కడ ఓరుతాడా అని తెచ్. కోలే అడికే, ఆ ఉసిరి చెట్టు, బిల్వపత్రీ చెట్టు. ఇది మూడు అయినయి. ఇగ గులాబ్ చెట్టు ఎందుకు తీయనిగా తెచ్చుకోలే గానీ.
మా ఇంటి ముందు సపోటా చెట్టు ఉన్నది. కొద్ది పెద్దగా లేవ్.
అందుతయ్యాయా?
అంధుడు అందయి గానీ, పక్కకు, అటు ముందుకి.
గోరంగా, పోయింది.
సరే మరి, మల్ మల్ మల్ మల్లజేస్తాగు. కాజేసిన్ బాయ్.